హలో అండి
హాయ్ అండి
బావున్నారండి
బావున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం
ఏం చేస్తున్నారు ఏం లేదండి ఖాళీగా ఉన్నాం
అదే ఈ అంటే ఉగాది పండుగ దగ్గరలో ఉంది కదా షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నాము
ఓకే
మీరు వస్తారా షాపింగ్ కి
షాపింగ్ కి మేము మాది కంప్లీట్ అయిపోయిందండి షాపింగ్
అవునా ఉ అదే మేం కూడా అక్కడ బెంగళూరులో ఆ జయనగర్ సిల్క్ ఆ అక్కడ న్యూ స్టాక్ వచ్చింటుందంట బాగుంటుంది అంటుంటే వెళ్ళాలని అనుకున్నాము మరి చూడాలి
అంటే మీరు ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేస్తున్నారా లేదంటే మీ ఒక్కరికే షాపింగ్ చేస్తున్నారా
ఏమో అక్కడ స్టాక్ బట్టి చూసి అందరికి సెట్ అయితే ఓకే అందరు తీసుకునేది
ఓకే మీరు ఏ ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ చేస్తారండి
ఎక్కువ ప్రిఫర్ చేసేదంటే కాటనే ఎక్కువ బాగుంటుంది ఇప్పుడు అది కాక వాతావరణం చానా ఎండగా ఉంది కదా హీట్ ఫుల్
అవునండి
అందుకే కాటన్ అయితేనే మంచిగా ఉంటుంది
అవును ఇప్పుడు మీరు పండగ కీ అంటే సాంప్రదాయమైన బట్టలు తీసుకుంటున్నారా లేదంటే మో డ్రన్ గా తీసుకుంటున్నారా
లేదండి అదే సాంప్రదాయంగానే శారీసు పంచలు ఇలాంటివి ఆ చేస్తామండి
ఓకే
ఆ మీరేం కొన్నారు
నేను డ్రస్సెస్ తీసుకున్నాను
మ్మ్
మ్మ్ పండగ రోజు శారీ కట్టుకోవాలనిపితే శారీస్ కట్టుకుంటాము ఇంట్లో ఉంటాయి కదా
అదా
మ్మ్
మీరు ఎలాగ ఏ ఏ క్లాత్ ఎక్కువ యూస్ చే ఇష్టం బాగాంటే ఎక్కువ ప్రిఫర్ చే స్తారు
ప్రిఫర్ చేయడం అంటే ఎక్కువ నేను నార్మల్గా దీని ఏమంటారు క్లాతు కానీ కాటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము బట్ అన్ని యూస్ చేస్తాంట నేను నార్మల్గా అయితే
లై ఆ అంటే సిల్క్ ఆ అలా ఉంటాయి కదా
ఆ అవును అన్నీ ట్రై చేస్తాంట నార్మల్గా ఇప్పుడు ఎక్కువ సమ్మర్ సీజన్ కదా అది కాక ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా
మ్మ్ మ్మ్
కంపల్సరీ కాటన్ అయితేనే బెటర్ చాలా వరకు
ఇప్పుడు ఇప్పుడు ఈ సమ్మర్ లో ఎక్కువ కాటన్ క్లాత్ ఉన్న బట్టలు యూస్ చేయడమే చాల మంచిది
ఆ అవును
సిల్ ఆ అవును అవును కూల్గా ఉంటాయి అవి కొ కొంచం అదే సిల్క్ ఇలాంటివయితే అంటే తేమ పీల్చదు చెమట ఎక్కువ వస్తుంటుంది
మ్మ్ చెమట క్లా ఇది కాటన్ అయితే చెమట పీల్చుకుంటుంది మంచిగా కొంచెం హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయండి అవి సన్లైట్ వల్ల
బాగుంటది కలెక్షన్ అని అన్నారు అక్కడ కూడా చూడాలి
అవునండి అక్కడైతే తక్కువ ప్రైసెస్ లో మంచి బట్టలు దొరుకుతాయంట ఆ మీరు ఇంకా ఎప్పుడు వెళ్ళలేద అక్కడికి
ారు వెళ్ళాను అక్కడ రోజు అంత స్టాక్ ఏం లేదు నాకేమంత నచ్చలేదు
ఓకే
ఆ ఈసారి వెళ్ళాలి అంటే అందరూ అక్కడే బాగా ప్చ్ ఉం లో కాస్ట్ ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటుంది అంటుంటారు గదా
అవునండి పల్లెటూరు నుంచి కూడా అక్కడ దొరుకుతాయని వెళ్తూ ఉంటారు
మ్మ్ మ్మ్ అవునవును షాపింగ్ పెళ్లి షాపింగ్ పింక్ గాని ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద షాపింగ్ చేయాలంటే అక్కడికే ఎక్కువ పోతుంటారు
ఆ అవునండి అందరూ షాప్స్ వాళ్ళు కూడా అక్కడ నుంచే తెచ్చి మార్కెట్ చేస్తూ ఉంటారంట
మ్మ్
మ్మ్ అక్కడయితే బెస్ట్ లెండి వెళ్ళండి
అవును అక్కడ ఆ చిక్పేట్ లో అంటే షాపింగే అని కాదు ప్రతి ఒక్కటి ఈ మన ఇంట్లోలకు అవసరమైన వస్తువులు ఏవైనా సరే ఆ మళ్ళీ వంటకు ఉపయోగించే కూరగాయలు కూడా చనా తక్కువ కాస్ట్ లోనే క్వాలిటీ ఫ్రెష్ గా బాగుంటాయండి చిప్పెట్లో
అవునా అండి నేను బట్టలు మాత్రమే తక్కువగా దొరుకుతాయేమో అనుకున్నానండి
ఆ అట్లేం లేదు అన్నిీ మంచిగానే దొరుకుతాయి ఆ తక్కువ కాస్టే క్వాలిటీ బాగుం ఉంటయి అన్నిీ దొరుకుతయి మ్ ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోకి వెళ్తే
హై కాస్ట్
ఉ అవును చనా కాస్ట్ అసలు కొనడానికి అవ్వదు
అవును షాపిింగ్ మల్ల్స్లో వెళ్తే మిడిల్ క్లాస్ వల్ అసలు కొనేటట్టే ఉండవు కాస్ట్లు
అవునవును అదే క్లాత్ అదే డ్రెస్ ఎ అదే షాప్ బై అంటే నార్మల్ గా చిన్న చిన్న స షాప్స్ ఇలా జైనా నగర్ చిక్పేట్ ఇలాంటి దగ్గర అయితే నార్మల్ అంటే రీసన బుల్ ప్రైసెస్ లోనే ఉంటయి ఈ షాపింగ్ మాల్స్ లో వాళ్ళకున్న ఖర్చులన్నీ కూడా ఆ డ్రెస్ పైనే వేసేసి మనకు అమ్ముతారు
టైన్ చేయాలి కదా షాప్ ని లైటింగ్స్ ని వర్కర్స్ ని మెయింటైన్ చేసే కాస్ట్ అంతా మనం మీద వేస్తా
అవును ఒక ఒక డ్రెసు కాస్ట్ నార్ మల్ గా బయట ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే షాపింగ్ మాల్స్ లో మాత్రం ఒక సెవెన్ హండ్రె డ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఖర్చు ఎక్కువ వేస్తారు మన
అవునండి కానీ అందరు షాప్ చూసి షాపింగ్ కు వేల్ అదే లోపలికి వెళ్తారు
ఆ షాప్ లుక్ లైటింగ్ లైటింగ్ అన్ త అట్రాక్ట్ చేస్తుంది అ
ఆ అవునండి మిడిల్ క్లాస్ వాళ్లు కూడా అంటే షాపింగ్ షాప్ బావుంది కదా బట్టలు కూడా బాగుంటాయేమో అని వెళ్తారు బట్ అటు వాళ్ళు కాస్ట్లు ఎక్కువ చేసేస్తారు వాటిని
హ్మ్
మరి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉందండి
వాతావరణం అంటే ఇప్పుడు తెలిసిందే కదా ఇంకా ఎండల కాలం ఎక్కువ స్టార్ట్ అయిపో పోయింది ఫుల్ ఎండా
అవును వర్షాలు స్టార్ట్ అవ్వలేదా అండి ఇంకా
ఆ లేదండి వర్షం అయితే ఏం పడలేదు మీ మీ ఊర్లో పడిందా
లేదండి అప్పుడప్పుడు లైట్ గా అనిపు వస్తుంది బట్ చానా వర్షం అయితే రావట్లేదు ఇంకా
ఆ వర్షం వస్తేనే ఈ ఎండలు కొంచెం తగ్గుతాయి హీట్ అనేది తగ్గుతుంది
అవునండి ఇక్కడ నీరుకు చాలా కష్టమైపోయిందండి పల్లెటూర్లలో చెరువులన్నీ ఎండిపోయినాయి కదా ఇప్పుడు ఎన్ ఎండలు ఎక్కువయిపోయి నీరుకు అన్ని ఊర్లలో చానా కష్టం అయిపోతో ఉంది
ఇప్పుడు వర్షాలు రాకపోవడం వల్ల చెరువులన్నీ ఎండిపోయేది చ ఇప్పుడు టౌన్లలోనే కాకుండా వా అంటే ఈ విలేజెస్ లో కూడా వాటర్ టర్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది
అవును వర్షాలు రాకపోవడం ప్లస్ ఈ ఎండలు పెరిగిపోవడం వల్ల నీరు పూర్తిగా ఇంకిపోయింది
అదే కాకుండా ఎక్కడెక్కడ ఉన్న చెట్లన్ని నరికేయడం దాని వల్ల వర్షాలు రాకపోవడం
అవునండి ఇప్పుడు రోడ్లు వేయడానికి అన్ని చోట్ల చెట్లు నరుకుతున్నారు
ఆ
బట్ ఆ ప్లేస్ లో ప్రభుత్వం తెచ్చింది కొత్త స్కీము చెట్లు పెట్టడా కి
హుమ్మ్
హుమ్మ్
ఈ ఉగాదికెమో ఆ ఇక్కడ ఇక్కడ ఇక్కడ కె యల్ యంలో ఏవో డిస్కౌంట్స్ పెట్టారంట చూసారా మీరేమైనా వచ్చారా
లేదండి
హ్మ్ అదే ఉగాదికి స్పెషల్ గా డిస్కౌంట్స్ పెట్టారంట టూ థౌసండ్ కొంటే ఏమో సంథింగ్ అలా
ఆ
అదే వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడికి కూడా
డిస్కౌంట్స్ పెట్టినా కూడా అవి నార్మల్ అంత బాగుండవులేండి క్లాత్స్
ఆ వాళ్ళ డిస్కౌంట్స్ పెట్టేదే అవి ఈ క్లాత్ అంత మంచిగా ఉం
సేల్స్ పెరగడానికి తప్పించి మనకంటూ ఏం లాభం ఉండద్దు
అవును అవును కరెక్టే ఆ
ఆ సేల్స్ ఎప్పుడెప్పటి నుంచో బస్ స్టాక్ అయ్యండే దాని మీద వాళ్ళు డిస్కౌంట్ పెడతారు తప్పి వచ్చి మంచి బట్టల మీద వాళ్ళు స్టాక్య సేల్ అయితే పెట్టారు
అవున అవును కరెక్టే వాళ్ళు మంచి మంచి క్లాస్ పైన డిస్ స్కౌంట్ పెడితే ఇంకేముంటుందండి వాళ్ళకి ప్రాఫిట్
అంటే వాళ్ళు కస్టమర్స్ షాప్స్ కి రప్పించుకోవడానికి అట్లా డిస్కౌంట్ సేల్ చేస్త ఉంటారు అంతే
అవున అవును కరెక్ట్ అది కస్టమర్స్ అంతా మోసిపోయి అదేమో డిస్కౌంట్ పెట్టారు మంచి క్లాత్స్ తక్కువ రేట్ లో అన్నట్టు అందరుూ అక్కడికి పోయేసి అక్కడే కొనుక్కొని ఫైనల్ గా వచ్చేస్తారు
అవునండి థౌజండ్ పెట్టే చోట అడ టూ టూ థౌసండ్ షాప్ చేస్తారు అక్కడ
ఆ
మనం ఏమనుకుంటాం ఆఫర్ ఉంది కదా అనుకుంటాము బట్ అక్కడే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేసి వస్తామంటి
అవునవును ఏదేమైనా చిక్పేట్ లో ఆ అన్ని రకాల ఫ్రూట్స్ కాగానీ వెజిటబుల్స్ కానీ జ్యూస్ కాని ఏదైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి
అవునా నేన ఎప్పుడు వెళ్ళలేదండి అక్కడికి వెళ్ళాలనుకుంటూ వెళ్ళ అనుకున్నాం చాలా సార్లు కాని వెళ్ళలేదు
ఉమ్
మీరు మీరు ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నారా ఇప్పుడు
లేదు ఒకసారి వెళ్ళేసి వచ్చాను అక్కడ అందరు చెప్పారు బాగుంది ఇప్పుడు న్యూ స్టాక్ వచ్చింది అని
అవులేండి అంటే ఇంకా ఎప్పుడు తీసుకోలేదు
ఆ లేదు లేదు ఎక్కడ అప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు అక్కడ ఈసారి వెళ్ళాలి ఈ ఎండెల కాలంలో అబ్బా మంచిగా నీరు తగాలి ఈ జ్యూస్ కి అబ్బా అక్కడ బాగుంటాయి ఫ్రెష్గా
అవును
మ్మ్
ఫ్రూట్స్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాగా ఏంటనే మనకి విటమిన్స్ అన్ని అందుతాయిండి
అవును అది కరెక్ట్ ఆ జ్యూస్ బయట తాగడం వల్ల దాంట్లోకి ఏమేమి యాడ్ చేసింటారు అవి ఫ్రెష్ ఫుడ్సో లేదో కూడా తెలియదు
అవును ఫ్రెష్ ఫ్రూట్సో తెలీదు బట్ షుగర్ ఎక్కువ యాడ్ చేస్తుంటారు అవన్నీ మన హెల్త్కి మంచిది కాదు కదా మనం ఏమున్నా ఇప్పుడు వాటర్ మంచిగా తీసుకొని ఫ్రూట్స్ హైడ్రేషన్ ఉండే ఫ్రూడ్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ ప్లస్ దోసకాయి ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి
అవును ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ అంటే ఆటో ఆటోమేటిక్ గా రెడీగా ఉ న్న స్ప్రైట్లు మ్యాంగో జ్యూస్ లు ఇలాంటివే తాగేస్ స్తున్నారు కానీ అలాంటివి తాగకూడదు
అవునండి ఇప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు కదా ఆఫీసెస్ లో ఇట్లాంటి అప్పుడు తప్పదు బట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆఫీస్ కు వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు కట్ చేసుకొని
ఆ మనకి కట్ చేసుకొని తినడం తినడం ఇష్టం లేకపోయినా కొంతమంది కొన్ని ఫ్రూట్స్ అలాగే తినడం ఇష్టం ఉండదు సో అలాంటప్పుడు జ్యూస్ చేసుకోని తాగడం కూడా మన హెల్త్ కి మంచిదే
అవునండి ఫ్రూట్స్ తినని వాళ్ళు ఇంకా అలా చేస్తే బెటర్ ఇంకా అంతే
ఫ్రూట్స్ అలాంటివి తింటేనే చానా మంచిది హెల్త్ కి
అవునండి
ఆ బయట బిర్యానీలు ఇలాంటి స్ప్రైట్స్ ఆ సెవెన్ అప్స్ ఇలాంటివి తాగడం మన హెల్త్ పాడైతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదు మన
అవు ఇప్పుడు జూ మనం ఇ ఇంట్లో జూసెస్ చేసుకున్న జ్యూసెస్ లేదంటే బయట ఫ్రూట్ జ్యూసెస్ ఓకే గానీ మరీ ప్యాకేజ్డ్ డ్రింక్స్ న్నీ తాగకపోవడమే మంచిది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కల్తీలు పెరిగిపోయాయి కదా
ఆ ఓకే అండి
ఓకే అండి